హలో
హాయ్ మేడమ్
హాయ్ అండి గుడ్ ఈవెనింగ్ అండి హలో
ఆ గుడ్ ఈవనింగ్ మేడం తిన్నరా అండి
ఆ తిన్నా మేడం మీరు తిన్నారా అండి
ఇప్పుడె తిన్న
ఏం కర్రీ మేడం
మది టమాటా చట్నీ మేడం టమాట పచ్చడి చేసినం ఇప్పుడే
అవునా మేడం పిల్లల్ తిన్నారా అండి
ఆ పిల్లలు మేము అందరం ఒకసారె మేడమ్ పిల్లలు మేము అందరం ఒకేసారి ఇప్పుడే తినేసినాం
అవునా మేడం బాగా కోల్డ్ అయింది మేడం నాకు బాగా జలుబు వేసింది వెదర్ వెదర్ ప్రాబ్లమే కదా
ఆ వెదర్ కి నాకేమో గొంతు కొ కొంతు పోయింది ఇట్లా కొంచం బుద్ధుందా
ఏ అసలు సిత్రిజన్ వేసుకున్నా డోలో వేసుకున్నా తగ్గట్లేదు పాపకు చేసింది పాప పాపకు తగ్గింది మాకు బాబుకి ఇద్దరు చేసింది ఒకేసారి
ఇంట్లో ఒకరి చేస్తే ఇగ జలుబు అయితే అంతే వస్తానె ఉంటుంది ఇగ మా
హలో
ఆ మేడం వినిపియ్యట్లేదండి
ఒక్కొక్కసారి వినపడట్లేదు మేడం సిగ్నల్ ప్రాబ్లం కావచ్చు
ఆ
ఆ
అవునండి
ఇప్పుడు ఈ వెదర్ మొత్తం అంతె మేడం
ఇ వెదర్ రు ఎప్పుడు ఎప్పుడు చూసినా కూల్ ఏ ఉంటుంది కదండి రోజు వర్షమే పడుతు
అవును పడితే గట్టిగా పడట్లేదు పడితే పడవపోవట్లేదు జల్లులు జల్లులు ఇది ఏం యూస్ అయ్యే వర్షం కాదు ఏం కాదు ఓ చెరువులు నిండేది కాదు పంటలు పండే వర్షం కాదు మేడ
ఆ ఎప్పుడు చూసినా కూరుండి నాకైతే ఈ కూల్ ఉంటది అయితే వెంటనే గొంతు చేంజ్ అయితేనే ఉంటది గొంతు. చ కూలు ఆడిందంటే అసలు నా వల్లనే కాదు నా కూడా అంతే. వెంట వెంటనే జలుబు గొంతు చేంజ్ అయితా ఉంటది.
దేని వలన మేడం ఈ వాత ఈ వెదర్కే నాకు కూడా అనే సేమ్ ప్రాబ్లం.
వేరే మనకు కొంచెం ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉండడం వల్ల కూడా. ఈ వదర్ చేంజ్ కాగానే బాడీలో చేంజెస్ వస్తాయి అన్నట్టు.
అంతే అంతే
ఉ
అసలు మోసం అరగట్లేదు. ఎన్ని టాబ్లెట్లు వేసుకున్నాయి ఇప్పుడైతే డాక్టర్లలకు మస్తు సీజన్ మేడం. మంచి గట్టి పోసుకుంటారు సీజన్ ఆర్ఎంపి
స్టార్ట్ అయితది కదా ఇగ
ఆది ఆశాడంలో మేడం ఆశడంలో ఇగ వామ్థింగ్స్ మోషన్స్ అన్నివే.
ఆ ఇక పిల్లలకు కూడా ఎవ్వరు చూసినా పిల్లలకు ఫీవర్స్ ఫీవర్స్ అంటరు ఇగ మోషన్స్ ఫివర్స్ అంటారు ఈ మాశాడంలో ఇగ.
అవును మేడం ఎందుకో అట్లా ఇగ అంటే ఈ వర్షానికి కదా.
ఆ వర్షము ఈ ఆషాడం సీజన్లో. ఎక్కువ ఈగలు దోమలు బాగుంటాయి కదా మేడం.
ఇగ మేడం అంతే ఈ బురదలు. బురద కూడా వర్షం పడి. అటు ఒక ఒక రూట్లు బాలేక బురద కూడా జామ్ అయితది సైడ్ కాలావలు నిండి పోతానే మేడం మా ఇంటి పక్కన సైడ్ కాలం ఉంది అది నిండి. అయితే ఇంట్లో పావులేస్తలే మేడమ్
అవును అంటే ఇగ కాలువలో ఉంటాయ్
అట్టలని ఇంట్లోకే వస్తానాయ్ తెలుసా.
మొత్తం మేడం మా కూడా మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర కూడా. వాళ్ళ కాలువ పోతది పెద్ద కాలువ పోతది ఇంటి ముందు నుంచి. అసలు ఇ పాము పిల్లలే రోజు రోజు ఒకటైనా చంపుతారు వాళ్ళు. నీరు కట్టలే అన్ని పాంపిల్లలు పాంపులు వెళ్తనే ఉంటాయి. మా వాళ్ళ అయితే అసలు భయమే పోయింది వాళ్ళలకు చంపి చంపి చూసి చూసి. వాళ్ళకి భయమే పోయింది పిల్లలు కూడా భయపడరు అసలు ఇంట్లోకి బామ వస్తె. ఎంత భ భయం అయితది.
స అయితే మొన్న తూ మా ఆయన అన్నం తిన్నాం డిన్నర్ అయింది డిన్నర్ అయి బయటకి వస్త మేడం తుపాక అట్లా పా పడుకున్నది గలవకాడ. అమ్మో అడగేస్తే ఉన్నంద భయ అయింది ఇక పిల్లలు. చిన్న పిల్లలకి ఏం తెలుసు వాళ్ళకు. మా సారేమో నీరు కట్ట నీరు కట్ట అన్నాడుగాని కాదు అది. పకట్ల పాము దానికి అసలు మెడిసినే ఉండదు కదా మేడం.
అవును అంతేగ
మస్తు బయ్ మైంది నాకైతే. తిరిగొద్దు ఇగ తిరిగొద్దు అంటారా కాని ఎంతైనా భయం అనిపిస్త
ఉండారు మేడం భారతు ఉండారసలు.
ఉమ్మ్ బాగా అసలు ఇగ ఈ కాల్వ ఉండేసరికి పాములన్నీ వత్తనాయ్ అసలు ఈ అయి నీరు కట్టేలా తెలుత్తలేవు ఏం తెలుత్తలేవు మేడం ఇప్పుడు మా పక్కన ఇంటి వాళ్ళు కూడా మాకన్నా హైట్ లేపిళ్ళు మేడ పక్కన వాళ్ళు కూడా ఇల్లు హైట్ గట్టిల్లు
అంటే
మొత్తం ఏ నీరు కట్టేలా మేడం నేను అనేటియా
కొన్ని పాములు తెలువదు మేడం అసలు ఏ పాము ఏంటిది అనేది తెలువదు
త్తం అది కాట్లు కాట్లు ఉన్నది తెలుసా బ్లాక్ ఉంది మొత్తం కాట్లే దాని మీద
నే నీరు కట్టేలకు కూడా ఉంటాది అంటారు
ఆహా నీరు కట్టే కాదట అది నీరు కట్టెలు వత్తాయి గాని అయి ఊకొత్తనే ఉంటాయి అయి ఇంట్లకు మొన్నడు మేము స్నానం చేత్తున్నాం మేడం మా మన మా ఆయన వాళ్ళ సార్ వాళ్ళ నానమ్మ ఉంది పాపం స్థానాల గదిలోకి పోయింది బట్టలన్నీ ఇప్పేసింది మేడం పాపం స్థానం చె తను ముసలామె అది మన సింక్ అట్లా వాటర్ పోడానికి ఉంటది చూసినావ మనకు హోల్ లాగా అల్లనే నుంచి పాముని ఎక్కుతుందంట అంటే పైపులు నించిపోయింది మాకు సైడ్ కాలవ్వకుండా మా కాలువకు అల్ల నుంచి
నువ్వు చెప్తాంటేనే భయమైతాంది
వామో కీస్ కీస్ అని ఇగ అంటే ముసలమ్మ అట్లుండే అని ఇగ చీర చుట్టుకున్నది పోయింది బయట కొచ్చి రాంగానే ఇగ మొత్తం వాటర్ పోత్తాంటే అస్సలు బయటికి వత్తలేదు అది ఇగ పొయ్యంగా పోయంగా మొత్తం ప్రెషర్ పెట్టి మోటర్ పెట్టిన బయటికి ఎళ్ళింది ఇగ నీరు కట్టే అనుకున్నాం కాని ఇగ మస్తు భయం ఇప్పటికి బాత్రూమ్‌లో పోవాలంటే భయమే అయితాంది
భయమైతాది మేడం ఎంతైనా
ఉమ్మ్
అట్లాంటివి జరిగినప్పుడు కొన్ని రోజులు దాకా అసలు మస్తు భయమైతది ఆ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఉంటే
మేము పైన మేము పైన పడుకుంటాం మేడం పైన నుంచి మె ట్ల మీద నుండి రావాలన్నా భయం పాములు పడుకున్నాయే అన్నట్టు భయమైతంది నిజంగా
ఉమ్మ్
కుక్కని బయటనే కట్టేస్తాను కాని పిల్లలకు తెలువక అటు ఇటు తిరుగుతారు ఇప్పడాకు చాలా సార్లు వచ్చినాయి పాములు ఇంట్లొకు ఒక కాలువ మొత్తం మరీ ఉండేసరికి ప్రాబ్లమ్ అయితాంది మాకు
మాకేమో మాక్కూడా అంతే మా అక్క వాళ్ళ ఇంటిదగ్గర కూడా అంతే ఇగ కాలువ ఉండి రెగ్యులర్‌గా వస్తానే ఉంటాయి ఈ వానకాలం రోజు వస్తాయ్ ఎండాకాలం కూడా చల్లదనానికి వెళ్ ఎళ్తనే ఉంటాయి పాములు ఓ నేను ఫుల్ చూసినా మేడం ఒక్క ఒకటేసారి ఒక ఐదు ఆరు పాము పిల్లలు అట్ల ఎళ్ళడం కూడా చూసిన కాల్వ పక్కకు ఉంటే అంతే ఇగ పాములే పాములు ఎళ్తాయి
ఇప్పుడు మేం తోట పె మేం తోట పెట్టినాం మేడం మా తోటలో అయితే పాములు లెక్కలేవు ఆడ అసలు ఇగ అన్ని పెద్ద పెద్ద పాములు కొండ చిలువ ఉందట అందులా కొండ చిలువు ఉం తే దాని పిల్ల దొరికిందట చంపేసిర్రట మా సార్ వాళ్ళ దాని మస్తు భయపడతాండు తోట్లోకి పోవాలన్న గడ్డి పెరిగిందటా పాములు అన్నీ కు పాము కుసాలు లిప్పుతన్నాయట పాముల్ సూతాంటనే కొతన్యయటా తండు
మాఊల్లో గూడా అంటార్రు మేడం ఈసారి పాములు బాగా ఒస్సయి ఈసారి పాములక్ బలం బాగుందని అంటారు మేడం
అవునటా భయం భయం భయం భయం
ఈసారి పాముక్ బలం ఉంది బాగా ఒస్తానై ఎక్కడ జుస్నా అవే అని ఒకటే అంటున్నారు మా ఊళ్ళలో గూడా అందరూ
ఉహు ఉ ఎందుకో మేడం అసల్ ఈ పాముల్ జుసి సుసి నాకైతే కలలా గూడా పావులు కాటేషినా అటు కలలక్ ఊకే పావులే ఒస్తాయి భయం భయం అయితది
అయితది కానీ కలాల పావు కాటేసినట్టు ఒస్తే మంచిది అంట గదా మేడం
అప్పుడు కాలాల పావు కాటేష్నట్టే ఒత్తది మేడం నాక్ ఎప్పూడు ఒస్తది మరి ఏం దేవుడో ఏం కాదో తెలువదుగని దేవుడు అంటరు గని
కాటేశ్నా కాటేశ్నట్టు ఒస్తే చాలా మంచిదంట ఒకవే మనెమ్మట్టి వెంటాడినట్టూ, అట్లోస్తే మంచిదిగాదట అంటే మన కాటేయ్యకుండా మన ఎన్కొస్తందాని మనం భయ్పడ్తాం జుష్నావా అట్లా ఒచ్చిందానికో కలా
ఉ
ఆది మంచిది గాదట మనకు కష్టాలు ఉంటయట మనకి కాపోతే కాటేష్నట్టు ఒస్తే మంచి జరుతది అంటరు
ఎప్పూడు కాటేతై నా ఎంబడి వడుకుంట కాట్లుఎత్తయి నాకు అట్లనే ఒత్తది సరే ఎందుకోపంకు నేను ఏమన్నా ఎషిన్నా తెల్వకా అన్పితది నాకు పావులు ఊక కలలకొత్త అంటే
మానిగ్ లేవగానే కోకోజరి దండం బెట్కోవాలి
ఆ భయం భయం నాగుల చవితి రోజు గూడా పుట్టక్వోయి పాల్ వోస్తా మేడం
అప్పుడు ఊకె అన్పిస్తది చేయాల్ చెయాలే అని
ఉ చేస్తాగానీ ఏంగాదులే అంటారు ఇంతకు ముందేమో ఎల్లమ్మఏమో పాములు అట్ల కళలకు రావద్దంటే ఎల్లమ్మను గుడా వేట్టుకున్నాం మేము
అవున
ఎల్లమ్మని బేట్టుకోట్లేదు మీరు అందుకని అట్లా ప్రాబ్లం అయితంది అంటే ఎల్లమ్మ దేవున్నీ కూడా వేట్టు కున్నాం అయిన పావులు కలలకొత్తనే ఉంటై ఇంట్లోక్ గడ ఒత్తనై అసలు ఇ కట్టలు అంటే ఏమ్మో గాని ఆ కట్లా పావున్ జూతే మొన్న పిల్లలక్ గిట్లా ఏమన్నా పిల్లలు కట్డిటుతిరుతారు గదా ఇగ భయ భయ ఇంటి దగ్గర వాళ్ళక్ హాల్డే అయితే ఇంకా భయం అసలు
కేన్ రావు గదా అంతగానం నైట్ టైంలానే ఒస్సాయి గదా మేడం
ఆ నైట్ టైమ్లనే నైట్ టైమ్ల అత్తే డే టైమ్ లో గూడగం కాల్వ నిండేసరికి తనై మేడం అయ్యి ఏ పావన్నది తెల్తలేదు ఇగ మాక్ ఇంటెన్క చాలా ప్లేస్ ఉంటది మా సార్ కారు గీట్లా వేడ్తాడు ఎన్కాలా
అీ
ఆటో ఆటో డ్రైవింగ్ జేస్తాడు అయాన్నీ ఉంటై ఇగా పిల్లలు ఆడుకోవడానికి ఇంటెన్కకి ఊక వోతారూ ఈ ఇంటెన్కక్ గూడా తసుంబావు అత్తంది అట అంటల్లు పోకండ్రా పోకండ్రా అని చెప్తాను ఇక హాల్డే ఒక రేపు హల్డే కదా రేపు స్కూల్ బంద్ అంటా మేడం
అవును రేపు ఏం రేపందు బంద అంటారు ఏం బంద్ మేడామ్
ఏ ఎస్ ఫ్ ఐ మేడమ్
ఏ ఎస్ ఆఫ్ ఐ నాకు అస్సలు గుర్తొస్తారలేదు ఏదో ఉండి ఏదో ఉండి అనుకుంటాను
ఏ ఎస్ ఎఫ్ ఐ, ఎస్ ఎఫ్ ఐ మేడం
ఆ బంద్ ఇగ పిల్లలు అమ్మాయి ఎండకాలం అంటే ఏం కాదు కాని వానకాలం ఎన్లా ఏలు పెడతారు ఎన్లో ఏమి ఉంటాధో అని భయమైతది ఇగ
ఇంటి దగ్గర ఉంటే వాళ్ళతోని ప్రాబ్లంమే ఒక దగ్గర ఉండరు
ఇగ వాళ్ళను మనం ఆపలేము ఆడుకుంటామంటారు అదంటారు ఇదంటారు బయటికి పోతానే ఉంటారు ఎంత చెప్పినా వినరు మా పిల్లలు కూడా అంతే మేడం
మా పా బాబు మేడం పాప వింటది పాపామ్ కాని బాబు వినడు
ఉ
ఓకే మేడంమ్ మరి థ్యాంక్ యూ
ఉమ్
ఓకే మేడం బాయ్